చెప్
ఏం చేతం ఊ
హలో హలో వినిపిట్లా
చిచట్లేదా
నాకు వినిపిస్తుంది నీకు వినిపిట్లా
వాయిస్ నాకు ఒకోసారి వినిపిస్తుంది ఒకోసారి వినిపిట్లా
నాకు వినిపిస్తుందే నీ వాయిస్ బాగానే
లేద్ వాయిస్ ఇప్పుడు వినిపిస్తుంది నాకు పెట్టి ఇలా
ఎనం బైట ఇరతుంది నాకు టైము వన్ అయితే చెప్పు వన్ కాదు ట్వెల్వ్ థర్టీ అయితే చెప్పు
వంతయ
ట్వథటీ ఏ ట్వల్
ఆ ఓకే
అమ్మా ఆయన ఇంటికి వెళ్ళినా కానీ మెసేజ్ చేస్తున్నాడు ఫోన్లు చేస్తున్నాడు
చేను చేయదంటే
ఆ ఎవరు లేరు కదా ఇంట్లో వాళ్ళు చెల్లి వాళ్ళ బావ వాళ్ళతో కొడుకు వాళ్ళంతా లేరు కదమ్మా అందుకమ్మ
చేసిన తప్పే చేకపోయినా తప్పే నకు
పాపం ఈరోజు కూడా వర్క్ చేసుకుంటాం అవునుడు
అ
ఏందో మా ఆయన వర్క్ వర్క్ అంటే నాకు భయం వేస్తుంది
అది స్నడు న్యంగా
అదే ఆయిన వరకు చూసి నాకు భయేస్తుంది
ఆ అదే
నాకు ఎక్కడికైనా వెళ్ళాలని ఉంది హరి సారీ నాకుక్కడికైనా వెళ్ళాల ఉంది ర
ఆ
ఎడకో తెలీదు ఎడికైనా ఒక టెన్ డేస్ ఈ ఎడికైనా ప్రశాంతంగా ఏ గోలా లేని చోటక వెెళ్ళి పీస్ఫుల్గా ఉండాలన్నది నాకు
సాంత్రంగాంగా ఉండాలంత కూడా
అసలు ఏ ఏవి తలకెక్కించుకోకుండా అన్నీ పక్కన పెట్టేసి
ఇగా
ఈజు
దగ్రా ఎంద్ర పోయదైనా సరే ఇలు దర
అదే చాలు
అన ఎలా వీడిలో
ఆ ఈ వెళ్తనే ఉంటావు నువ్వు ఎప్పుడుస్తావో తెలీదు నువ్వు రెండు వారాలు తర్వాత వస్తు తెలీదు
సర్లే వచ్చినప్పుడు ఎలా
ఆ తర్వాత నేను వెళ్తానేమో లో పెట్టుకని ఏమో వెళ్ళాలనిపిస్తుంది అే పోన్లే మ్యాక్సిమం ఎందుకంటే ఏప్రిల్ ఏప్రిల్ అయిపోయా ఏప్రిల్ ఒక్కటి ఉంటే మే ఫస్ట్ సెలవు వస్తుంది
అన్న కుదున్నప్పుడే అదా ఏ
సల సెలవా మే ఫస్ట్ సెలవా కార్మికులు దినోత్సవం ఏదో
ఆ
కార్మికుల దినోత్సవం ఉంది కదా మే ఫస్ట్
అలే
హలో హలో హలో వినిపీట్లా హలో
హలో
హలో హలో హలో
హలో హలో హలో వినిపించట్లేదా వినిపి
ఉంది మేడం ఇప్పుడే
మంచిదమ్మా
హలో ఆ ఇంకేం
ఆ రోజు ఇంటికి వెళ్తావా
అనుకుంటున్నా మరి తెలీదు
ఆ
కాదే వాన రాత్రే వస్తు అతుంది పగలు రావచ్చు కదా
ఏందే
వాన వర్షం వర్షం వర్షము పగలు రావచ్చు కదా నైటే వస్తుంది
ఎల్లూరి
అసలు రాత్రిలు వాన వస్తుంద రాదా కూడా తెలియట్లా నాకు నిన్న తెన్నానికి వెళ్ళాం కాబట్టి ఆడ ఆ డోర్స్ వేససారు వైట్ ట్రాన్స్పరెంట్ ఎందుకేసారా అనుకున్న తర్వాత చూస్తే అర్థమయింది ఆడ వాన వస్తుంది అందుకే ఎశారు తరని
ఓకే నీన్ చెప్పానుగా
ఆ నువ్వు చెప్పావు తర్వాత ఎందో మాయన తెగ వీడియో కాలు చేస్తా ఉన్నాడు నాకు ఇది అయిపోయాక కాసేపు ఆగి ఫోన్ చేస్తాలే మా ఆయనతో మాట్లాడి
హు ఏంలే నేను నాకు తిరుపతొచ్చా అసలు దేని
వచ్చేసిందా తిరుపతి
ఏ నువ్వు మీ ఆయతో మాట్లాడుకో అంటున్నా
ఇంకెంత టైం పడుతుంది అంటున్నా అడుగుతున్నా
నాకు ఐడియా లేదు
ఆహా
కరెక్టుగా
నేను ఎప్పుడు పోతానోనే తిరుమలకి నా కసులు ఎంత వెళ్ళలని ఉంది తెలుసా
బాలేం వదిలేయ్ దాన్ని వేళ్ళని ఉన్నప్పుడు వెళ్ళిపోతాం.
పోతుంది ప్రశాంతంగా వెళ్ళి కనీసం ఒక నాలుగు రోజులైనా తిరుపతిలో ఉ ఉండాలి అని అనుకున్నా తిరుమలలో ఉంచుతారా అన్ని రోజులు నాలుగు రోజులు ఉం ఉంటాలం ఉండాలంటేనా
ఏమ్ బుక్ చేసుకొని ఇష్టం ఉండచ్చు
ఆ
మీ ఇష్టం ఉండొచ్చు రూమ్ బుక్ రూమ్ బుక్ లోనే రూమ్ లోనే కద ఉంటామ్
అవును అంటే రూమ్ బుక్ చేసుకున్న నైట్ అట్లా పోయి ఆయన దగ్గరకి అట్ అట్లా కూర్చొని ఉండాలనిపిస్తుంది పోయిన్సారి అనిపించింది కాని కానీ ఆడ ఈ జాబ్ తొక్కలోది వళ్ళ కుదరనే లేదు ప్రశాంతమే లేదు నాకు
తెలులేమ్మా
అప్పుడు మా ఆయన్ నన్న ఎత్
హు హు
నాకు కనిపిలే నా ముందు ఒక ఆయన పొడుగ్గా ఉన్నాడు నాకు అసలు ఏం కనిపీలా నేను ఆవిడులా ఏమన్నా దర్శనానికి వెళ్తుంటే పెట్స్ తీసేదాన్ని మనం తీ ఇంక పెట్స్ తీయ అంట చేయించుకోను నేను ఆపరేషన్ చేయించుకోను నా కళ్ళకి
అదే ప్రేనికి అ
నా ప్రేమ అవును ప్రేమ నాక అంత ప్రేమ లేదు కానీ మా ఆయనకు ఉంది
ఆ
నాకు అంత ప్రేమ లేదు గాని మా ఆయనకే ఎక్కువ ఉంది మా ఆయనకి బాగాంది అవును అతి ప్రేమ అవును తార్ట్కుగపోంది
ఒస పరుగల్ది
లిమిట్స్ దాట్పోతే అదే ఒక్కొక్కసారి అప్రేమ చూపలేదునుకో కోపం వస్తుంది
అన్నీ మనకే వస్తాయి
అంతే ప్రేమ నాకు చూపించినా బాధే చూపకపోయినా బాధే
అదే
ఆ పొడు ఆ పొడుగాంది ఈ రోజు బాగా పడుకొని నిద్రపోతుంది రాగానే పడుకునిందింకా కలైలా నేను హెడ్ బజ చేసా ఈ రోజు పండగ కదా కనీసం హెడ్ కనీసం హిడ్ బాత్ అయినా చేద్దాం అని చెప్పి తొందరగా లేచ్చి హిట్ బాత్ చేసి ఆరత్మ అని ఇంకా పోయి ఐరన్ చేసుకొని కొంచెం అటు ఇటు మేకప్ వేసుకొని
మంచిదే కదా ఆంటీ ఆంటీ పట్లా ఉగా బ
ఏ అసలు పైకి పోలేదంటే కొందరు తతి పచ్చడి అంటే అన్న కలుపుకుని పచ్చడి చేస్తారే నాకు అస్సలు ఈంద్ర ఇది అనిపింది స్తుదా చేస్ కొందరు ఉగాది పచ్చడి అంటే అన్నంలో కలుపుకొని తినేలా చేస్తారు మామూలు నార్మల్ ప
అబ్బా రొమ్మగా ఉండద తన
ఇప్పుడు నువ్వు ఇంటికి వెళ్ళి మంచి పోగాది పచ్చడి తంటో నాకు పెట్టే వాళ్ళు లే శ్రీరామనవమి అయితే పానకం కద ఇస్తారు హలో
ఆ బడు ఉండదో ఉండదు అంట
ఎందుకు ఉండదమ్మ గుడికి వెళ్తే ఉండదుా ఆ ఇంట్లో ఎందుకుండదా మరి చెప్ సూదా
స
ఎందుకుండదే ఇంట్లో ఇంటికే కదా పోతున్నావా
హలో
ఎందుకుంటదు గుడికి గుడి గుళ్గుో కాల్సినంత సాయంత్రం గుడికి పోతే కూడ ఉ ఉంటుది నీకు
ఆ సరేనైతే
హలో ఆ ఇంటికి వెళ్తున్నావు ఇంట్లో ఉండద ఏంది మరి సోదే
అంటే మా పెద వాళ్లింటికి కదా వెళ్తున్నాం
ఒంటతి లేవమ్మా
మనం ఏముంది బెల్ళం ఏస్ చేసేదే కదా ఎలక్కై గొట్టే అదేతే ఫుల్
అప్పుడు శ్రీరామనమికి కూడా మళ్ళీ ఇంటికి కి వెళ్తావా నువ్వు
అంతలిది నాకు
ఇంకెందుకు ఇంకెందుకులో ఉండాడే ఈ వారమేమో ఉగాది వచ్చే వారమేమో మీ పాపది ఆ వచ్చే వారేమో శ్రీరామ్మి అయిపోయా అయిపోయింది నువ్వు పీజీ డబ్బులు దాండాకు గట్టవ్ గద సరే బాయ్ నేను మళ్ళీ చేస్తా